ఊ
ఆ చికన్
స్తుంద అండి? నేను కార్య యాప్ నుంచి, ఫోనే ఫ్రెండ్ ద్వారా, మిమ్మల్ని కనెక్ట్ అయ్యానండి.
ఓకే అండి
ఆ ఇక్కడ ఏంటిది అంటె, మనము టెన్ మినిట్స్ అనేది ఏ ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడాలండి.
ఓకే.
ఆ ఇక్కడ ఏంటిది అంటె ఒకరు మాట్లాడుతుంటే, ఇంకొకరు విన వినడం అలా చేయ్యకూడదండి. కన్వర్సేషన్ అంటే, ఒక ఒకరు ఒకట్ మాట్లాడిన తర్వాత, దానికి సమాధానం వాళ్ళు ఇవ్వాలి, అలా కన్వర్సేషన్ టైప్ ఉండాలండి. ఉండాలి ఈ కాల్. ఇదోచ్చేసి టెన్ మినిట్స్ మాట్లాడాలండి మనం. టెన్ మినిట్స్, ఆర్ మోర్ దాన్ టెన్ మినిట్స్ మాట్లాడాలి.
అహ
నేను ఇప్పుడు కాలర్ అని అంటరండి నన్ను, ఎందుకంటే నేను కాల్ చేస్ కున్న నాక్ కాల్ చేసే ఆప్షన్ ఉంటది, మిమ్మల్ని కాళీ అంటరండి అంటే, మీరు ఇప్పుడు రిసీవర్. మీరు రిసీవర్, మీరు వేరే వాళ్ళకు కాల్ చేయనికి, మీకు అవకాశం అనేది ఉండదండి. ఓన్లీ మీరు ఎవరైనా కాల్ చేసి రిసీవ్ చేయడానికే ఛాన్స్ ఉంటది మీరు
ఒకె అండి
అంటే మీకైనా సరే మాకైనా స రె ప్రతి ఒక్క కాల్ ఇంపార్ ఏంటండి పర్ వన్ ఈచ్ కాల్ మాకు హండ్రెడ్ రుపీస్ ఉంటది. మీరు రిసీవ్ చేస్తారు సో మీకు పర్ ఈచ్ వన్ కాల్కి మీకు ఎయిటీ రూపీస్ అనేవి మీకు వస్తయండి.
ఇప్పుడు మనం సోషల్ మీడియాస్ గురించి మాట్లాడుకుందాం అండి. అసలు సోషల్ మీడియా వల్ల అడ్వాంటేజెస్ తిండియే డిస్ అడ్వాంటేజెస్ అన్ని అవి అవన్ని ఉం మాట్లాడుకుందాంమన్ ఒ
ఓకె చెప్పండి.
ఇప్పుడు మనం ఉంటున్న జనరేషన్ లో ఒక సోషల్ మీడియా అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుందండి. లైక్ ఎలా అంటె వేరే కంట్రీస్ తోటి కమ్యూనికేట్ అవ్వనీకి లైక్ ఉం ఆ ఆన్లైన్ క్లాసెస్ విననీకి ఏఐ క్లాస్ స్ అని అలా చాలా చాలా చాలా ఉం లైక్ ఐఏ అంటే ప్రిపరేషన్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవ్వడానికి అంతా మొబైల్లోనే ఇప్పుడు. ఎక్కువగా మొబైల్స్ ఎ యూస్ చేస్ తున్నారు కదండి.
ఆ సోషల్ మీడియా వల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి.
అవునా ఉన్నాయ అండి
అ మొబైల్స్ ఎక్ కువ యూస్ చేయడం వల్ల పిల్లలకి బ్రెయిన్ షార్ప్ ఉండదు.
ఆ అవునండి. బ్రెయిన్ షార్ప్ ఉండదు ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు సఫిషియంట్ నిద్ర అనేదె ఉండదు. నైట్ అంతా స్క్రోలింగ్కే టైం అయి
వాళ్ళక్ ఒక థింకింగ్ కెపాసిటీ అనేది చాలా డౌన్ అయితదండి. ఈట యేసిన్ మోబైల్స్ మోబైల్స్ లలో ఇ గూగుల్స్ క్రోమ్స్ రావడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలని బై సర్చింగ్ సర్చ్ చేసుకుంటున్నారు. అలా బ్రెన్కి వాళ్ళ బ్రెయిన్కి వ ఇవ్వట్లేదు సో చ్చ కొన్ని సోషల్ మీడియా వల్ల కొన్ని పిల్లలకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటు
అవునండి ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా టాపిక్స్ అర్థం కాని టాపిక్స్ ఏదైనా ఉన్నాయి అనుకో, అవి ఈజీగా అర్థం అవ్వడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది యూస్ ఫుల్ గా ఉంటున్నాయండి. లైక్ వాళ్ళు గూగుల్లో సర్చ్ చేస్తారు లైక్ యుట్యూబ్ లేదా ఆన్లైన్ క్లాస్ సెస్ అలా కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటిదంటే మనం ఇక్కడ మనం ఎంత సైం ఎంత టైం యూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి అసలు అది కంటెంట్ ఏంటిదా అనేది మనం చూ చూడాలండి
ఓకే
హ్మ్ మళ్ళీ ఇప్పుడు మ అంటే సోషల్ మీడియా వల్లన చాలా క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ లైక్ మాఫింగ్ అలా చాలా పెద్ద స్కామ్లు జరుగుతున్నాయి లైక్ సోషల్ మీడియాలో డీటెయిల్స్ పెట్టడం వలన ఆ వాళ్ళ ఫోటోస్ అవి ఇవి పెట్టడం వలన చాలా వర కు ప్రాబ్లమ్ లో కూడా పడుతున్నారు కదండి హలో
ఆ అవునండి చెప్పండి వింటున్నా ఇంకేం లేదు అన్నోన్ పర్సన్స్ కి డీటెల్స్ ఇవ్వకూడదు ఆ మీన్ ఆ ఏ ఏ ఏ ఫొటోస్ అని వచ్చినాయి కదా వాట్లలో ఫొటోస్ అప్లోడ్ చేయకూడదు మెయిన్ గా ఏ ఐ అని చెప్పేసి చాలా మంది ఫొటోస్ అప్లోడ్ చేసి దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ బేస్ లో కన్వర్ట్ చేస్తున్నారు అలా కూడా శద్ధాన్య దలా కూడా హ్మ్ సో సోషల్ మీడియా వల్ల కూడా కొంతమంది కి ఎఫెక్ట్ చూపిస్తది అ
అవును అవును
హ
సోహా అవునండి అలా సోషల్ మీడియాలో కూడా చేయొద్దు ఇంకోటి ఏంటిదింటే అండి సోషల్ మీడియా సోషల్ మీడియాస్ వలన చాలా మంది చాలా వేస్లో లైక్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కానీ యాటిట్యూడ్ని కానీ వాళ్ళ బిహేవియర్ని చేంజ్ చేస్ కుంట్టున్నరు ఇప్పుడు ఎలా అంటే కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇన్స్టాగ్రామ్ తీసుకుందామండి ఇన్స్టాగ్రామ్ లో ఎలా అ వాళ్ళకు లైక్స్ ఫాలోవర్స్ ఫాలోయింగ్స్ ఎక్కువ ఉండాలని వాళ్ళు హ్మ్ వేరే వాళ్ళు ఏదైనా మంచి డ్ర కాని అలా వేసుకుంటే, అమ్మా అని నాకావాలి, అలానేను ఉండాలి. అవును ఇన్ఫ్లుయెన్స్ అయి వాళ్ళు ఏదైనా బ్యాడ్ రేల్లో వెళ్తున్నారు అది సాధించనీకీ లైగ్ దొంగతనం చేయడం కానీ, వేరే వాళ్ళను బాధ పెట్ ట్టి వాళ్ళ దగ్గర్నుంచి మనీ లాక్కు పోడం కానీ అలాన్ ఆవేంచుకుంటున్నారు. అంటే తొందర్రా రావాలంటే మనీ కష్టబడితే రావ్, కదా అస్
మళ్ళమ్ ఈ ఆన్లైన్ అవునండి. ఈ ఆన్లైన్ క్లాస్ పొల్లమ్ మల్లో చాలా మంది ఈ యూ పి ఎస్ టైం లేస్ట్ చాలా కూడా ప్చ్ ఒక గుడ్ వే లోమ్ కూడా యూజ్ చేసిన వాళ్ళని ఏం చేయలేం
అదే అది నేను అదే అంటున్నా, అంటే మనం ఇప్పుడు కంటెంట్ ఏంటి దా అనేది చూడాలి. లైక్ ఇప్పుడు పిల్లలంతా నైట్ టైం స్క్రోల్ చేయడం. వలన అయిన వాళ్ళకు ఆ స్లీపింగ్ సరిగా లేకపోవడం, వల్లన స్లీపింగ్ డిజార్డర్స్ అండ్ వాళ్ళకు సై టు ఆ అన్ అన్నం సరిగ్గా తినకపోవడం, వలన ఇంకా ఎ ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తున్నాయి కదండి.
అవును
హలో
ఆ చెప్పండి వింటున్నా
హ్మ్ ఇంగ అంటే ఇలా మనము ఇప్పుడు ఎ ఎలా అంటే మ్మ్మ్మ్ ఇప్పుడు అం హ్మ్మ్ మాక్ తెలిసిన నా నాలెడ్జ్ మీకు తెలిసిన నాలెడ్జ్ని మనం ఇద్దరం తెలుసుకొని, మన సరౌండింగ్ లో ఉన్న వాళ్ళకి మనం అవేర్నెస్ చేయాలన్ అనేది వాళ్ళకి చెప్పాలి అ ఇల్ ఇలా అని చెప్పాలి
హ్మ్ అవును ఇంకానేమ్ మన మనం పాస్ట్ జనరేషన్ తో డెవలప్ అయితుంది. ప్చ్ అంటే ఉంటూ ఉంటే ఇంకా సోషల్ మీడియా ఎలా అంటే కొంచెం ఘోరంగా తయారయితుంది. ఫాస్ట్ మన జనరేషన్ లో ఆ సోషల్ మీడియా అంతా యూస్ ఉండకపోయెదు
అవునండి. చాలా వరకు యూజ్ ఉండేది. కాదు కానీ హ్మ్ ఇప్పుడు మన
తాన్నె అప్పుడు తాన్ అది లేనప్పుడు, అసల ఆ పాస్ట్ ఇయర్స్ లో అంటే మన మన ఓల్డేజ్ మా గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్ నుంచు అక్కడ నుంచి ఏ క్రైమ్స్ ఉన్నాయి. క్రైమ్స్ జరిగినయి ఇలా జరిగింది. ఇలా సోషల్ మీడియా అని ఏ కంపెనీస్ ఇట్లాచ్చేవి. కావు కానీ ఇప్పుడు ప్రజెం ప్రజెన్ ఏ ఇండేషన్ జేస్కుంటే అన్ని ఆ ఇలా మొత్ టెక్నోలియెలన్ తీస్ అనీ ఇట్స్ మీ విలేజీవి అంట టెక్నాలజీ ఎందీకీ
అవును కానీ ఇప్పుడు మనం మ్యూజింగ్ వే అనేది కర్టుగుంటే, ఆ అందరికి అంటే ఎ ఎవరికి ఏ ప్రాబ్లం ఉండద్దండి. ఫస్ట్ వే అనేది మనం యూస్ చేసే విధానం ప్రాపర్ గా ఉండాలి అది మనం ఇద్దరం అనుకుంటే సరిపోదు అంటే యూస్ చేసే ప్రతి ఒక్కరు అనుకుంటే అవ అంటే మన మన చేంజ్ అవుతది ఏదైనా
ఆ కొంతమంది పక్కనున్న వాళ్ళని చూసుకోలేం ఫ్రెండ్స్ అతన్ని ఇలా ఇలా చేయాలి ఎలా చేయాలని
మోస్ట్లీ గుడ్ థింక్ కన్నా బ్యాటింగ్ కి ఇన్ఫ్లుయెన్స్ అయితరండి ఫాస్ట్ అదే అట్రాక్ట్ అయి వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి అలా వాళ్ళు చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది అవ కాశం ఉమ్ ఇంకేంటిదంటే అండి ఇప్పుడు మనకు ఇవి సోషల్ మీడియాస్ రావడం వలన మనం తక్కువ సమయంలోనే ఎక్ క్కువ మందితో కాంటాక్ట్ అయి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం ఆ తక్కువ ఆ అదే గుడ్ అది తక్కువ సమయంలో అంటే టైం టైం తక్కువ టైంలో ఐనా ఆ టైమ్ సేవింగ్ ఉంది ప్లస్ మనము మనకి ఇప్పుడు జాబ్ జాబ్ ఆపర్చునిటీస్ అలాంటివి ఉన్నాయి అనుకోండి లైక్ ఇప్పుడు అప్పట్లో అయితే లెటర్స్ లో రావాలి అవి పోస్ట్ రావాలి అలాలా ఇప్పుడు ఏంటింటే ఒక మొబైల్కి ఒక నోటిఫికేషన్ లైక్ మెయిల్ రూపంలో రాగానే దానికి మనం ప్రిప ప్రిపేర్డ్ గా ఉంటాం సో ఇది చాలా
అండి అదే హండ్రెడ్ డేస్ కి చేయాల్సిన పనిని ఒక కంప్యూటర్ ఒక ఒక డే లో కంప్లిట్
ఆ సో ఇలా కొన్ని ఇప్పుడు ఇదెంటిదం టె అది గుడ్ వే లోనే కానీ ఇప్పుడు మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం యూజ్ చేసే వే అనేది కరెక్ట్ కరెక్టు గా లేదు ఇక్కడ దీని వలన అందరం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం
ఉమ్
సో ఇది ఎక్కడ నుంచి రావాలంటే ఫస్ట్ మన దగ్గర నుంచి రావాలి మనం అవేర్నెస్ చెయాలి మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఒకరు ఒకరు ఒకరు అలా మన దగ్గర నుంచి వేరే వాళ్ళ స్ప్రెడ్ అయ్యి ఇక అందరికి తెలిసేలా చేయాలన్నమాట ఇప్పుడు ఇందులో ఏంటిదండి అండి ఇలా టాపిక్స్ ఇస్తున్నాడు ఇందులో మనకు వే ఆఫ్ డ్రెస్సింగ్ సెన్సేషన్ ఉంది సో ఇట్లా మాట్లాడడం వలన అందరూ చేంజ్ అయితారుని ఇక్కడ ఏం లేదు బట్ ఎవరు ఎవరో ఒకరికి అరే ఇలా ఉన్నానా నేను ఇలా ఇప్పటి నుంచి ఇలా ఉండాలి అలా అని ఉంటుంది సో ఇప్పుడు ఏంటి కన్వర్సేషన్ అం టె మాట్లాడడం వాళ్ళు కొంత కొందరు కొన్ని రకంగా ఆహా అలా అలా ఆ అలా ఉంటారండి లైక్ ఫుడ్ హ్యాబిట్స్ నేను అలా తినను ఇది చెయ్యను అలా లోకేషన్స అన్నన్ని లోకేషన్స్ ఉన్నాయా అక్కడ అక్కడ ఉన్నయా అబ్బా నాకు తెలియదు అలా అని తెలుసుకుంటరు అట్లా దానికోసం అని ఈ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసారండి
ఇత్తనై చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కార్యా యాప్
అవునండి ఇక్కడ మనకు కావాల్సింది రెండే రెండండి ఓ ఒక టైమ్ డాటా ఒక టైమ్ అండ్ డాటా ఉంటే మనకు సరిపోతదండి ఈ వర్క్ చేయనికి అండ్ మనీ ఎర్న్ చే చేయచ్చు. ఇక్కడ టైం వేస్ట్ అనేది ఏం లేదు పేషెన్స్ ఉండాలండి త్రీథింగ్స్ ఇక్కడ మెయిన్ టైము డాటా పేష షన్స్ ఉంటే మనం ఏదైనా ఎర్న్ చేయగలగమండి
ఇ మెయిన్ గా ఇవి హౌస్ వైఫ్ కి చాలా యూస్ఫుల్ అవుతది
అవును అవును అవునండి వాళ్ళు ఇంట్లోనే ఉండి వాళ్ళ ఖాళీ టైం మళ్ళ ఇది పార్ట్ టైమ్ జాబ్ లా అండి ఇది ఫుల్ టైమ్ కాదు మనకు నచ్చిన టైం ఎప్ ఎప్పుడైనా సరే మీకె ప్ ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు డే ఆర్ నైట్ ఆ హా మనం కొనికి ఇది వీలు అంటే విలుగుంటదండీ మనకు ఎనీ టైమ్ ఎప్పుడైనా చేయొచ్చు బట్ ఆ టాస్క్ కంప్లీట్ చేస్తేనే మీకు మనీ మనకు మనీ రావాలంటే మనం ఆ టాస్క్ కంప్లీట్ చేయాలండి ఉమ్ మనీ కావాలంటే కంప్లీట్ చేయాలండి ఇప్పుడు మనం బయటికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడే ఏదో కొంచెం టైం కేటాయించి ఆ సీన్ సోషల్ మీడియా వైపు వెళ్ళకుండా లైక్ రీల్స్ స్క్రోల్ చేయడం కాక్ కుండా అట్లా చేయడం కాకుంట దీనిపైన కొంచం కాన్సన్ట్రేట్ చేసి వేరే వాళ్ళతోటి కమ్యూనికేట్ అయినట్లయితే మనక్ చేస్తది
అంటే మనీ వస్తాయి అని అను కొన్నానండి నైటీలు అదే ఇదేనా వేరు ఇంగ అదే అండి మీకు తెలిసిన వాళ్ళకి మీరు చెప్పండి నేను కూడా నా సరౌండింగ్ లో ఉన్న వాళ్ళకు నేన్ చెప్తానండి
ఓకే అండి
థ్యాంక్యూ అండి. టైమ్ని కేటాయించినందుకు.
ఓకే అండి. థ్యాంక్ యూ మీక్ కూడా చెప్పినందుకు.
థ్యాంక్యూ.